ఇగో ఆ పిల్ల నీళ్ళలా ఆడుతాంది వాడు ఎండల తిరుగుతండు
ఎం కాదు తిరగని
ఇగో ఇప్పుడు ఇంకా అన్నమే తిన్లే ఇగో నిక్కరు నువ్ అన్నం తినవ పెరుగు కలిపి అడ పెట్టిన అన్నదినంగా పోదు రా ఆ ఓ ద ద అన్నం తినుదు దా నడు ఏ ఇగ ఇన్నే ఆడుకో ఎండకు ఎండకు పోకుం నీడ గిన్నె ఆడుకో సరేనా ఓ ఆగో అనే మంచిలో పోస్తాడట వాళ్ళు పొలం కడిగిపోతాడు ఇప్పుడు పోకు నువ్వు ఈడ ఉన్నప్పుడు ఆడుకుందూ లే ఏ నకరా చేతనవా ఆ
ఆ
అడు చెప్తే ఇంట లేడు రా వాని వామ్మో మస్త కజాకర్ వేషం ఎత్తండు తింటలేడు అ కూరగలిపితే ఎంతకు గుద్దుడు అయితంది అనుకుంటానవు అస్సలే తింటలేడు ఇగ ఈమె అయి ఈయన గౌరవానికి ఆయన ఊకే పది రూపాయలు ఇచ్చేసరికి పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కొకచుకుంటాడు
ఉహు
ఆ ఓ చెప్తన్ నిగ నువ్ ఊకే పెరిగేనా అంటే తిననియ రాదు ఏమయితాంది ఆ కూర తినుడే లేదు ఈయా
ఈ బుడ్డ తింటందా
ఆ ఇగ కొంచెం అటో ఇటో తింటది ఇగ
హు హుమ్
ఆ ఇగ మామ మామ ఆ హలో అను
పాప
పాప
పప్పా పాపా
ఆలో అను మామ మామ
ఏ పాప
ఆవాల విచ్చి
ఆమ్దిన్నవా
ఆ హు
మ్మ్ మ్ అత్తవనే మా ఇంటికి
దాన్ మామ దాన్ తల్లి ఆ డాన్స్ పిలు మామ పిలు మామా మా మా మా మా మామ ఆ ఇటు రా నాన్న నువ్వు మళ్ళ తెచ్చినాక పోదు రా రా
పాప
కూర్చొ రాదు నానా క్యాన్ వేసుకొని ఓ అన్నే ధోలారా వద్దా లిట్టు వత్తాండు అగో తాతని బిలుత్త నేన్ దా దా మన ఇంటికి వచ్చినంగ్ పోోదు రా వరక చెప్పులు వేసుకుందురా మరి చెప్పులు వేసుకో పో నడుచుకుంట పో చెప్పులు ఏసుకోపో చెప్పులు ఏసుకోపోరా కాలు కలతాయి వేసుకో నేను లేనా దా ఇతరా ఇటు రా మరి మంటల్ వాడు వా ఓ ఏం తిరుగుడు
పోయినార కి
పోతాండు
ఆహా నా బ్యాడ ఫకాలు గలా భోని బైటి
ఏదే ఓ ఆవలిదు
ఇంటి ముందు ఉన్నారా చిన్నపిల్లలు ఆడుకున్నట్లు
ఇంటి ముందరోళ్ళు వాళ్ళుకుం పోతు అన్న అన్న వత్తడు వత్తడు ఆయన చూసి ఈయన
ఉ
ఇ పాప్ప ఇతారా నీ పప్పయి బఓ గోర్లంగాసడ ఆ అ ఏం కళ్ళతల్లి నీకు బేబీ గిట్ట ఫంక్షన్ పోయింద కదా
ఆ ఇటు అటు పోయిందంట ఊరికి ఆ ఫోన్ చేసిన ఇట్లా ఫంక్షన్ కార్డ్ ఉన్నారా అంటుంది ఫంక్షన్ కార్డు ఉంటే ఏం మాట్లాడుతులే అని సైలెంట్గాన్నారు అయిపోయినా పద్దెనిమిది అయిపోయినాయి ఇంక రెండు అయితే అయిపోయి ఆ
రా మామయ్య కూటగాట కోటగాట
ఆ
అమ్మ కొట్టిందా ఉమ్
ఏమండి
వ వాటిరు ఆ అన్ననా ఎరు కోటిలు
అన్న అన్న
నా ఇక పడు ఉమ్ ఆ ఓ పోో పో ఉమ్ హు ఇంకా
ఏకా పనతీపుకివనా వెట్ కో లేకపోతే బయ్య భయ బతవాలని
నిన్న మంచర పడ్డాయి కోపుమీద ఇ ఆదు చంపన పోత పోదా ఉన్నరు
ఆ
దీర సాయంత అెడిీ అయినాక మళ్ళీ అంటి కొడవ రమ్మన్నాడున్నాడు వాళ్ళ ఆయన ఆయన పూ న ఎప్పుడైనా ఫోన్ చేత్తె అర ట్రినింగ్ అదేరా ఆ డ్యూటీకి అయితే ఎవరనా బంద్ అయినాకద్దు అని అంటే ఏనేను ఇయానీ అది వరంగ ఇప్పుడుతా అప్పుడుకప్పుడు రేడి అయిపోయింది ఇనా నొబ్బి పోతమే
అవునా
ఈ మనిషే మంచి ఒక్క రోజు ఉంటే కాలీగ లేకుండా
ఆహాా
హ అవు
అ
బొస్సన్ అ బాపుుద బాపుునిత్తే అదే అన్నాం రా అంటే ఇడ ఏళ తాకు
అ సుడి వెల్దు రేపు పొద్దులరా మ ఒకదాన్ని ఉంటా అడా ఇంటి ముందు ఆాల ఇలు ఉండరు అవువుంటది అవు ఉండే లాభమేలే గానీ
ఎవరున్నోరు బడి పోతేవతరవా మళ వాళ్ళే ఎస్త
ఇడ వంబరా బడికి గవర్నమెంట్ కి
అ అడిపోత ఇయా
పోతాడు వాళ్ళతోని ఇళ్ళతోని పోత ఉంటాడు పాప బాగా ఇడతాంది
పాప గోడ్డు బాగవస్తాంది. ఆ ర
ఆ
ఉన్నావా నాదేమో క్లిక్ అయింది
నాన్న ఉర్రె ఒక్కోసారి టైం జర్ర జర్ర అయిపోతుంది ఒక్కోసారి ఎంత మాట్లాదినా టైం అయితలేదు
కాదు మరి హుమ్ ఆలోకో ఆలోచనతో మాట్లాడిన టైం కాదు
మొన్న కూడాడ అంతే చాన సెబ్ మాట్లె దా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఆయి తాంది ఇప్పుడు అంటే ఆరు నిమిషాలు అయిత అ
ఆ బావ ది ఇంకో నెంబర్ ఉన్నది చేద్దామంటే దానికి రీజార్జ్ చేయ్యటమా మాత్ర గుడు గన నను కాలీగా ఇంత మంచి గుండు ఇంతో ఆడు కోవచ్చు రీచార్జ్ ఉంటేనే అయితదట
తాను
ఎగొటి మళ్ళీ రీఛార్జ్ అండి ఇప్పుడు వచ్చే ఇది అయిపోతే వేరే నెంబర్ అయిపోతే అది వేసుకుంటానని అప్పటి వరకు చూస్తాని
ఆ
న్యాయం పదిహేను వందలు చూపెడతాంది
అయనరు పదే నొందరు
డబ్బులు నేను మాట్లాడినా
ఎట్లా చూపెడుతొంది అమౌంట్
పైన చూపడుతుంది మనం త్రీ డార్స్ వచ్చినాక మనం అసలు ఓపెన్ చేసినాక లావాదేలివ అని పని ఉంటా పైన ఉంటది చూ
ఆయ్
అది క్లిక్ చేస్త వస్తుది ప్రాసెసింగ్ అనేది పెడతుంది
ఇప్పుడు అమౌంట్ జుబెట్టినా అసలు నువ్ లింకేజ్ కొట్టినవ అకౌంట
ఆ మాది వరకు అయిపోయింది ఒక టాస్క్
ఆహ హ అప్పుడా
ఉమ్ అది అయిపోయింది కాబట్టి అవి
ఇప్పుడ్ ఎప్పుడ్ ఇంపయాలి మరి నేను
ఇ అయిపోయినాక వస్తాను ఎన్న అయిపోయినాక సడ్మిట్ కొడతా కదా
ఆ
చేసినాక పైన డీటెయిల్స్ అడుతాయి కాదర్ నెంబర్ ఇయన్నీ
ఆహ హ
ఈ డొంక ఉమ్ అదే ఖాతాదారుని నెంబరు ఈ యన్న బ్యాంక్ డీటెయిల్స్
అదే మరె మొత్తం అయిపోయాక ఫోన్ మాట్లాడి అయిపోయినాక మరి ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అంటె మల్లి బుక్ అవుతుంది
నేహె లే కాకు ఒకటి రెండి ఇట్నే ఉంచుకొని ఒకసారి ట్రై చెయి త్రీ డర్స్ వచ్చ ఆ బెంగళూరు. కెళ్తున్నాడు తెలుసామని అగుతాయో ఎంట్రీ చేసి పెట్టుకో
ఊహు హు
తర్వాత ఇవి కట్టుకోవచ్చు
హ్మ్ హు
హ్మ్ చింతపండు ఉన్నాయ్ చింతపండు గింజ దియ్యలంటే ఏడ్పోతాంది ఈ పోలాల మటుకు ఈ పనంతసేప్ కూర్సు కొంసేప్ అట్ట కూర్చున్నా ఈ నొప్పులకి అసలు ఏం పని జేయబుద్లేదు ఏ వాయ్స్ తెల్వడ్న్కోన్ కూర్ అయితాంది మ్మ్ పైస్యల పైస్యలిదో ఇన్య జామాకులు తెంపుకొచ్చి పైసలని ఇత్తంది
ఆహా దుకాన్లో పేట్ పంన్కోమను
పిలువ్
ఆ మామా పైచ
పైస
నాకిత్తావ పైసల్
పైస పా పైజా బా బలుపం బా అంటే బాము ఒకటే ముందువాడు ఒక్కటి వస్సందిగ
ఈ సంవత్సరంలో వత్తయి మంచిగిగా
కొను గొని అప్పుడప్పుడు వెళ్తానే కాని దాయితో తిన్ని అంటంది ఒకోసారి అన్నతొ తిను అంటందిగా
మ్మ్ హ్మ్
బా మామ్ కత్తది మ్ పా అన్నం తిన్నావ నువ్వు ఆ తిన్నావా తిన్నా అను. అన్నగా తిన్నా తిన్నా అను ఆం తిన్నా తలకాయ ఉఊపుడే ఆమ్ తిన్నా న ఐస్ క్రీమ్ వరా అజకి మీేయి అ మొన్న పెళ్లి ది ఇక్కడ వామ్మ తక్కువ ఇసు క్రీమ్లార అసలు బాస్మతి రైస్ పెట్టిళ్ళలు వా మటన్ వేసరి అదిీడ ఎక్కువయింది నాక అది ఫుల్ ఐస్క్రీమ్ వాడిన అ పానం పోంగానే వదిలి పెట్ట బుద్ధి లేదు
అడ పెద్ద కరందస
ఐదారు లు వేస్ట్ చేసిన డబ్బానిండా ఆసలు లిట్టువడదిన వాడి తంలేదు అ కదు
ఆ
పాపద మూడుామూడు డబ్బ కథం చేసి పడేసింది అది అన్నందం లేదు కాట్టి
ఆమ
మూడు మంచిగానే ఉన్నాయి బాక్ సు లు జిట్టుకాడ ఆటో అయిట ఒకటి తింేట కదా వాటి తింే తిినలే
ఆ
ఎంత ఆశతోండి పోఇనాం ఐస్క్రూ వైస్క్ర అంటే వా అసలు బా తినకుడా ముందుగు తంతాయి పోరానికిపించింది
ఆ
మస్తు అసలు గ్రాండ్గా జరిగింది ఫంక్షన్ మన ఊడూరు ఇక క్రాస్ మీద లేదా
అవునను ఫంక్షన్ మహేశ్వరా ఉంట మహేశ్వర అ సరే మల్లి జేత్త